హలో హలో హలో బాగున్నావా హలో
అ
ఆ వినిపిస్తుంది బాగున్నావా హలో
ఆ నీ వాయిసు ఉం బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఆ నేను బాగున్నా వెనపల్ల నాకి చెప్పు
అదే ఏం చేస్తున్నారు
నేనా ఏం చేయలేదు ఖాళీగా ఫోన్ చూటమే ఏ ఏం లేదు నీకు ఆ టాపిక్ కే అర్ అర్ధం కాలే రేడియేషన్ అంటే ఏమనక్యూ తెలుసా నచాణ కన్ఫ్యూషన్ గా ఉంది చెప్పుతావా
ఆ చెప్తా చెప్తా ఆ సింపుల్ గా చెప్పాలంటే అన్ని ఎనర్ జీ ఎనర్జీ వేవ్స్ ఉంటాయి కదా అ లేదంటే దాని పార్టికల్స్ అని కూడా అనొచ్చు ఆ ఫామ్ లో ట్రావెల్ అవ్వడం దాన్నే రేడియేషన్ అంటారు
ఓ ఓకే అయితే సమంగ సూర్యకిరణాలు కూడా అంటే సన్లైట్ ని కూడా
ఆ అవి కూడా ఉమ్
అ
ఆ అవును దాని కూడా అం అమ సన్ నుండి వస్తుంది కదా యువి రేడియేషన్ మనకి
ఆ కరట్ తాత్తిమ్ రేడియేషన్ అంటే డైంజరస్ అని ఉంటుందా లేక డ్రైనర్ ఏ ధైనరిజుతు దైనాజీస్ అని వినడం జరుగుతుంది కదా
ఆ కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని టైప్స్ ఉంటాయి డేస్ ఆ డేంజరస్ కొన్ని కొన్ని వచ్చేసి సేఫ్ ఉంటాయి పలాలు ఉంటాయి
అట్లా అంటే ఏమన్నా వాటికి వేరే నేమ్ ఏమైన సేపు స్పెసిఫిక్ నేమ్ అయినా ఏమైనా ఉందా
అంటే మెయిన్ గా ఆవి వచ్చేసి ఇది టు టైప్స్ అన్నమాట ఒకటి వచ్చేసి ఐనాజింగ్ ఇంకోటి వచ్చేసి హే నా ఆయనయేసిందే
ఆహా అంటే హైనైజింగ్ అంటే ఏమి
ఆ హై నైజింగ్ అంటే అది హై ఎనర్జీ జి రేడియేషన్ అన మాట ఐటమ్స్ ని డ్యామేజ్ చేయగలరు అది
ఓకే అయితే ఏమన్నా ఎగ్జాంపుల్స్ కానీ ఉన్నాయా
ఓ ఉన్నాయి ఉన్నాయి ఎక్స్ రేస్ అని గామ రేస్ అని ని అంటే అవి ఐనైజింగ్ కి
హ్మ్మ్ ఉమ్ కే అంమె నాన్ఐంగ్ అం హే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే
ఆ అది అంటే లో ఎనర్జీ హర్మ్ఫుల్ కాదు మోస్ల్లి దాన్ని దాన్ని అంటాము
ఓకే అంటే మన ఫోన్ సిగ్నల్స్ని వాటిని అంటామ
ఆ అవును అంటే ఫోన్ ఫోన్ నుంచి మనకి రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ అలా అలాంటివి వస్తాయి కదా
ఆ కరెక్ట్లే ఇంకా ఈ రేడి ఏ అంటి రేడేయెష ఈ రేడియో వేవ్స్ ని ఏమైనా ఈ వేవ్స్ ని మెడికల్ ఫీల్డ్ లో గాని మెడికల్ ఫీల్డ్ లో ఈ రేడియేషన్ యూజ్ చే తర
ఆ అవును యూజ్ చేస్తారు ఎందుకు యూస్ చేయరు ఏ దాంట్లలో యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఎ ఎక్స రేస్ సిటి స్కాన్స్ అవి చేసాం కథ
హ్మ్
లో వాటిల్లో యూజ్ చేస్తారు.
అయితే మన డిసిజన్ కనుక్కోడానికి యూస్ చేస్తా అన్నమాట అయితే
ఆ అవును ఇప్పుడు డిసీజెస్ అంటే లైక్ క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా రేడియేషన్ థెరపీ అనేది యూజ్ చేస్తారు
ఓకే కానీ ఎక్కువ రేడియేషన్ అనేది మనుషుల బాడీ మీద పడిన
హుమ్ అవును హమ్ నిజమే నువ్ చెప్పింది కూడా ఎక్కువ ఎక్కువ రేడియేషన్ ఉంటే బాడీ సెల్స్ డ్యామేజ్ అయితాయి
ఓ అంటే అంటే రేడియేషన్ వల్ల కూడా ఏమన్నా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా
ఆ తప్పకుండా ఆ అంటే అవకాశాలు అనేది ఉంటాయి మళ్ళీ ఇంకా వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి
ఆహా ఇంకా నీకు న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఏమని అనిపిస్తంది
వాటి గురించి అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనం యూస్ చేస్తాము న్యూక్లియర్ ప్లాంట్స్
అమ్మ్ కానీ యాక్సిడెంట్స్ ఏమనా జరిగే చ్చ ఆ అంటే జరిగితే చాలా డేంజర్ అవుతుంది కదా అప్పుడు
ఆ అవునవును రేడియేషన్ వీక్ అయితే అప్పుడు ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లమే, డేంజర్, డ్యామేజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటు
ఇంకా మొబైల్ యూస్ వల్ల కూడా ఏమన్న రేడియేషన్ డేంజరూందా
నార్మల్గా యూస్ చేస్తాం. ప్రాబ్లం లేదు.
ఆహ్ ఆమ్
ఓం
అంటే
అంటే ఇంకా ఓవర్ యూసేజ్ అవాయిడ్ చేయాలి.
ఓ అవునవున్ అంతేలే
ఉహ్ సో సేఫ్టీ కోసం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. మనం బెట్రూ అంటే కొంతమంది. అదేంటో కొన్ని రోజులు మాత్రమే మన ఫోన్స్ మన పక్కన పెట్టుకోకూడదు. అని అంటారు చూడూ కొన్ని రోజులు అని కాదు. అది రోజు కూడా రోజు కూడా అంతే అంటే నైట్ పనుకునేటప్పుడు చాలామంది. ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటారు. ఆహ్ వాటి వల్ల వచ్చే రేడియేషన్ వచ్చేసి మనకి మంచిది. కాదంటా అట్లా అంటరూ కొంతమంది.
ఉహ్ అవునవును అలాగే గే ఏమన్నా అంటే ఈ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ అనేది. ఎలా ఉంటుంది
ఆహ్ దీనికైతే ఇంకా షీల్డింగ్ యూజ్ చేస్తారు. మనము ఆహ్ అయితే లెడ్ బాల్స్ అంటారు దాన్ని.
అహో అంటే హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఏమైనా జాటిత్తలు తీసుకుంటారా. ఈ రేడియేషన్ అనేది హ్యూమన్స్ బాడీకిి ఆ ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా
ఆ తీస్ కుంటారు అంటే ఆ రేడియన్స్ అనేది రేడియేషన్ అనేది హ్యూమన్ బాడీస్ పైన ఎక్కువ ఎక్సపోజర్ కాకుండా. తగ్గిస్తారు వాళ్ళు
ఓకే అలాగే ఇస్ సన్ రేడియేషన్ నుంచి ఏమైనా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నీకేమన్నా తెలుసా ఉహూ
ఆ తెలుసు ఈ మధ్యనే నేను హాస్పిటల్కి వెళ్ళాను ఊరు నుంచి వచ్చినప్పుడు
ఆ
ఇంకా వాళ్ళతో అంటే నాకు హ్మ్ పేస్ టాన్ అయితంది అని చెప్పేసి చెప్పాను వాళ్ళు ఎందుకు సన్స్క్రీన్ నిచ్చారు కువియా ఎస్పిఎఫ్ ఆ పిఏ ప్లస్ ప్లస్ ప్లస్ అవి అవి ఇచ్చారు సన్ స్క్రీన్ అది యూస్ చేస్తాన్న అది నువ్ కూడా యూస్ చెయ్యి బాగుంట టుంది
ఆ సరే సరే ఇంకా అంటే ఇంకా ఇంకో రీజన్ ఏమంటే సన్లైట్ కి ఇంకా చాలా దూరంగా ఉండాల
అ అవును ఆ ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఎక్కువ ఉండ కూడదు హ
ఇంకా
ఇంకా మనకి అంటే బాగ ఎనర్జీగా ఏ సన్లైట్ నుంచి వస్తాయి కదా రేడియేషన్స్ అవి మనం ఎనర్జీ కోసం యూస్ యూస్ చేస్త కోవాలి అంటే ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి కదా ఫైవ్ థర్టీ ఫైవ్ థటీనో ఇప్పుడు బయటికి వచ్చి ఆ సన్ లైట్ పడేటట్టు మనం చేసుకోవాలి అప్పుడు మనకి డి విటమిన్ వస్తుంది
ఆ అవునండి
ఎనర్జీగా ఉంటాం మళ్ళీ పొద్దున కూడా
అ అంటే ప్రాపర్గా యూస్ చేస్తే బెనిఫిటే అంటవు అ
ఉం
లేదంటే రిస్క్ ఇంకా ఇప్పుడు కొంచెం నాకు ఓకే అనిపిస్తుంది టాపిక్ థ్యాంక్స్
ఆ
ఇంకా ఏం చేయలేదు ఆ డ్రెస్ తీసుకొని పెట్టు కున్నా స్నానంకి వెళ్ళాలంటే బద్ధకం అయితంది
బాత్రూమ్లలకు పో స్నానం అదే అయిపోతుంది అంతే స్నానం ఏం చానా గంటలసేపు పట్టదు కానీ బాత్రూమ్ కి వెళ్ళడమే గంటసేపు పడుతది
ఆ అక్కడకి వెళ్ళడానికే బద్ధకం వస్తుంది
ఆ కరెక్ట్ కరెక్ట్
ఆ
సరేలే స్నానం చేసి తీసుకొని రెడీ అయ్యి వెళ్ళండి ఆ సరే అయితే ఉంటాను
ఇ కా
తిన్నారా తిన్నావా
అయితే బాయ్